హలో హలో ఎక్కడ ఉన్నారు మీరు హలో
వెనిపిస్తుందా వ్వాయ్
ఆ వినపడుతుంది ఎక్కడన్నారు మీరు
ఇంట్లోనే అండి
మ బయట ఉన్నారేమో కొంచెం వాయిస్ డిస్టర్బ్ వస్తుంటే బయటన్నారా ఏంటి అని అనుకున్నాను
లేదు లేదు ఏంటి
షాపింగ్ కి ఏమన్నా వెళ్ళారాని
లేదు ఈ మధ్య ఏం షాపింగ్ చేయలేదు షాపింగ్కి వెళ్ళాలి
మ్ హు అవునా బాగా షాపింగ్ అంటే ఇస్తాం అనుకుంటా గదా మీకు బాగా
అ ఇగా నార్మల్గా అంటే మరీ అంతా గాదు ఏదనా వెేకేషన్స్ కెళ్లిన ఏ కొంచెం రిఫర్
కొత్తయి
ఉహు అ ఓ అ
ఇగా మా ఫ్యామిలీ మెంబర్స్ లో మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్ షాపింగ్ చేయనికి వెళ్దామని అనుకుంటున్నామ్
ఉహు అవునా అంటే ఈ మధ్యలో ఉందా మ్యారేజ్
అవునండి నిజం ఇగో త్రీ ఫోర్ వీక్స్ ఎముంది మ్యారేజ్ దానికి టైమ్ ఉంది గదా అని మెల్లగా షాపింగ్ చేసామని వెయిట్ చేస్తూ
అవునా ఓకే ఓకే మీరు చాలా వరకు ఫంక్షన్స్ లో ఎలాంటి డ్రెస్సెస్ బాగాయ ఎసుకుంటారు
ఇగా మ్యారేజెస్ అయితే నార్మల్ గా హాఫ్ శారీస్ ప్రిఫర్ చేస్తా ఇక క్లోజ్ ఇ ఓన్ ఫ్యామిలీ వాళ్ళే అయితే నేమో శారీస్ ఇక బయట వాళ్ళే అంటే నార్మల్ లెహెంగా ఫ్రాక్స్ అవి ప్రిఫర్ చేస్తాం నే మాక్సిమం వెళ్ళను ఎవరి ఫంక్షన్స్ కి ఇగా దగ్గర వాళ్ళకి వాళ్ళ ఫంక్షన్స్ అయితే వెళ్ళ్తా ఎట్లాంటి ప్రిఫర్ చేస్తార
అంటే వాటికైతే హాఫ్ సారీస్ సారీస్ ఇకా సిచువేషన్ బట్టి
అ
అంటే లైట్ డ్రెస్ వేసుకొని
మన షాపింగ్ చేస్తారా ఈ మధ్యలో ఇప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా సమ్మర్ ఆఫర్స్
అది ఇంకా చేయలేదు చెయాల అనుకుంటున్నా సరే చూడాలి ఎట్లు ఎట్ల ఉనందో కానీ ఉమ్మల్
ఎక్కువ అంటే వెస్ట్రన్ తీసుకోలేగాని
ఈస్ట్ వీ గాని పట్నును
అ
ఆ అవును మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారా
ఇప్పుడు చెయట్లేదుండి ఒక అప్పుడు చేసేది ఇప్పుడు అంతా లైక్ అన్ని ఫేక్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ గానీ యూజ్ చేసిన డ్రెస్సెస్ నీ డ్యామేజ్ డ్రెస్సెస్ క్లాత్ ఆన్లైన్ లో ఒక క్లాత్ చూపిస్తున్నారు ప్రోడక్ట్ వా క్లాత్ ఉంటుందని చెప్పేసి ప్రిఫర్ చేయట్లేదు
ఇంకా టు త్రి టైమ్స్ ఎక్స్చేంజి చేశాను మళ్ళీ రిటర్న్ బడతనే మల్
ఇప్పుడు అ ఒకప్పుడు అవును ఒకప్పుడు రిటర్న్ ఆప్షన్ ఉండది ఇప్పుడు రీఫండ్ ఆప్షన్ లే ఓన్లీ రిఫండ్ లేదు ఓన్లీ రిటర్న్ ఎక్స్చేంజింగ్ ఆప్న్ పరెవుంది
ఆ కొన్ని కొన్ని యాప్స్ లో అలా ఉంది
ఇ కొన్ని చాలా ఉంటాయి కదా ఆన్లైన్ షాపింగ్ ఏదో కొన్ని ట్రస్టెడ్ వాళ్ళ ఏమో రీఫండ్ రిటర్న్ ఆప్షన్స్ ఉంటుయి కొ ఏమో ఓన్లీ రీప్లేస్మెంట్ ఆఫర్స్ ఉంటుంది రీఫండ్ ఇక మనకి డ్రెస్ నచ్చినా నా తకుడా ఎట్లా తప్పు ఇ తీసుకున్నాం కాబట్టి త జూకు పో ప పెట్రోల్ చల్
ఉ
దాని బదులు ఆఫ్లైన్ లో అయితే మంచిగా మనకు నచ్చ మనం క్లాత్ చూసి మరి ట్రయల్ చేసి మరి తీసుకోవచ్చు కాబట్టి ఆఫ్లైన్ షాపి
బెస్ట్ అ ఆన్లైన్ లో కొన్ని యాప్స్ మాత్రమే అట్లుండాయి కొన్ని యాప్స్ చాలా వరకు మంచి మంచిగానే ఉంటాయి కాకపోతే కాస్ట్ అనేది కొంచెం హై లో ఉంటది అవి ఇ మనం రీజనబుల్ కాస్ట్ లో ఉన్నా ఏమో వాళ్ళు ఏడు పంపిస్తారు మనం కాస్ట్ ఎక్కువ పెడితేనేమో మంచి పంపిస్తారు హలో
మీ వయిస్ బ్రేక్ అవుతుందిండి వినిపించట్లేదు